ఆ ఆ అనిపిపిస్తుంది వినిపిస్తుంది
వాయిస్ క్లియరుందా
ఆ
వాయిస్ క్లియర్ ఉందా
ఆ క్లియర్గానే ఉంది
అయితే స్టడీ ఏం చేసి మీరు
మాస్టర్డీ పీజీ కంప్లీట్ అయింది మేడం యూనివర్సిటీలో
హ
ఏది జాబ్ ఏం లేదు మేడం ప్రజెంట్ అయితే అగ్రికల్చరే
అంతేనా ఎందుకండి అంత బాగా చదివిల్లు అంతా హై ఎడ్యుకేషన్ ఉంది
ఏ చదివినా గానీ అప్పుడు కాంపిటేవ్ ఎగ్జామ్ పడ్డాయి చదివినా కానీ రాదుే మేడం
అదద అయినా ఇప్ప టోలల చదివిన చదువుకు కూడా వాల్యూ ఉండలేదు
ఉండలేదండి
ఎన్ని చదివిన ఎంత చదివినా ఉద్యోగం అనేది వస్తలేదు
రాసిపెట్టు ఉండాలి
హ
హలో
ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చ చదివిన కాయి చదువులా కానీ సిటీలలో ఉండి జరిగినా గాని జాబ్ లు అనేది వస్తు వత్త లేవు అసలు ఒక్క పోస్ట్. గవర్నమెంట్ ఒక పోస్ట్ ఇతే వేల మంది పోటీ పడతారు.
ఆ ఇది పోటీ ప్రపంచం కదండి.
అంటే అంత మంది నిరు. ఉద్యోగులు ఉన్నారు మనది రాష్ట్రంలో.
రాష్ట్రం లో మన ఏపీటిఎస్ లో మొత్తం నిరుద్యోగులు చాలా ఉన్నారు.
హ ఒక జాబుకు. ఎంతో వేల మంది పోటీ చేస్తున్నారు. గది అది మనం అర్థం చేసుకోవాలి ఎంత మంది ఉన్నార.
ఇప్పుడు బాగా చదువుకోవాలి. చేసుకున్న అవి వేరు, హ్మ్.
ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాళ్ళు. కాంప్రమైజ్ అయి ఏదో ఒకటి ఫ్యామిలీ గడవాలి అని కూడా. వచ్చే శాలరీ అయితే చాలు అని చదివిన చదువుకు వాళ్ళు చేసే జాబుకి. సంబంధం కూడా లేదు.
లేదు అంతా.
అసలు గవర్నమెంట్ ఎందుకో ఇన్ని పోస్ట్ల కూడా ఇంత తక్కువ వేస్తార.
అప్పుడు వేస్తున్నారు, మంది ఎక్కువ ఉన్నారు.
ఆ చాలా మంది ఉన్నారు ఒక్క పోస్ట్ కే వేలాది. మంది ఐదు వందల పోస్టులు ఎస్తతే ఒక ఐదు వందల మంది. మాత్రమే వస్తే మిగతా వేల మంది ఖాళీగానే ఉంటారు.
అంతే అంతే.
కొంతమంది ఎంత చదివినా మనకు. ఉద్యోగం రాదనే ఆశను వదిలేసుకొని కొన్ని ఓన్ బిజినెస్ లో. పెట్టుకోవడం. వ్యవసాయం, వ్యవసాయం చేయడం. అట్లా చేసుకుంటా. ఫ్యామిలీని చూసుకుంటాను ఇగ.
కానీ ఈడ ఫిష్ ఫామ్ ఇ పెట్టి మంచి డెవలప్మెంట్ అ తలు. కొందగొందరు.
కొట్టేసుకొని ఇగా ఎ వాళ ప్రయత్నాలు వాళ్ళు చేస్త.
అవునువు అవును మేడం.
జాబ్ లేక కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంత వేధింపు.
హా ఇది కూడా వాస్తవమే.
ధర్నాలు చేస్త వాళ్ళు పోస్టులు వేయాలని.
చేసినా గాని ఎడ ఇస్తాను. మేడంమ్ ఇంత వాళ్ళకి కూర్చు కూడా ఇవ్వలేదు. ప్ప పొద్దున లేస్తే ప్రిపేర్ అవ్వడమే సరిపోద్ది.
ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాసి హాస్టలలో ఉండి. ఫీజులు కట్టుకుంటా, చదువుకొని రాయాలని రా. కొట్టాలి ఈ జాబ్ ఎట్లా కొట్టాలని ఎంతో ఇంట్రెస్ట్ గురించి చదివితే. లాస్ట్ కు ఏది రాట్లేదు. వాళ్ళ ఆశలన్నీ నిరాశలైతానేయ. ఈ రోజులలో ఇంకా ఉద్యోగం అంటే పెద్ద డబ్బుతోని కూడిన పని.
అంతే అంటే ఆ.
లంచాలు పేరిగిపోయినాయి
ఊ
లంచం ఇస్తేనే ఉద్యోగం ఇస్తా అనేది జరుగుతుంది
ఊ అ
పది మందిలా ఎనిమిది మంది ఉద్యోగం లేని వాళ్ళే ఉం
ఉన్నారుర ఉన్నారు అదైనా ఒకరికి ఇద్దరికి అదైనా అదృష్టం
అదృష్టం అది ఇగా పైన మన రాసిన ఎగ్జామ్ను బట్టి
అంతే
ఉద్యోగం లేక ఎంతో మంది ఎన్నో బాధలు పడతారు
చాలా బాధపడతారు ఉద్యోగం లేక కూడా పెళ్లి కూడా చేసుకోవట్లే ఒక్కొక్కరు
ఊ
పెళ్ళిచేకుంట అంటరు కొందరు దా వాడి వాటి కోసం కూడా పాపం లు బట్టి ఈ సిటీకి పోయి రూమ్లు తీసుకొని హస్టల్స్ తీసుకొని ఇవన్నీ చదువుకుంటున్నారు కైనా ఫలితం దక్కట్లే ఒక్కొక్కరికి
సరే ఈ ఇయర్ కాకుంటే నెక్స్ట్ ఇయర్ అయిన వస్తదేమో నెక్స్ట్ ఇయర్ అయిన వస్తదేమో అని ఆశ తోని చదువుకు
అ ఆ కనీ కూడా కష్ట పడేటోల్లకి కూడా ఆ ఫలితం కూడా వృధ అయిపోతుంది
చాలా మంది ఉన్నారు వేసే ఉద్యోగాలు తక్కు
తకున్నాయి
ఎన్ని వెలు వెట్టి ఎన్ని చదువులు చదివినగాని అన్ని వేస్ట్
ఆ వెస్టింత
ఎంతో మంది ఉద్యోగం లేక బాధపడతాళ్లు
అవునవును
ఇప్పుడు ఉద్యోగాలు రాక ప్రైవేటు జాబ్లకి పోతే అసలు బాస్ ఏమన్నా పడాలే
పడాలి అది ఏమి మళ్ళ టైం టు టైం రావాలి టైం టు టైం పోవాలి ఆ ఈ నిజం లీవైన కూడా ఇవ్వక పోవడం వల్ల మనకు ఇంట్లో పరిస్థితు అంతా అనుకూలంగా లేకపోవడం వల్ల ఇటు ఈ ఊ చాన ఇబ్బంది ప్రైవేట్ గానీ ప్రైవేట్ జాబ్ లే వేస్ట్ నన్నుఅడిగుతే లీవ్ ఇవ్వారు అనుకో టైం పోవాలే అనిపిస్తుంది రావాలి ఇంటి కాడ ఏది కనీసం ఒక చిన్న ఫంక్షన్ పోవడం కూడా కొంచెం ఫోన్ చేసి రిక్వెస్ట్గా అడగాలె
ఏదో ఇగా శాలరీ కోసం శాలరీకి కాంప్రమైజ్ అయి చేస్త తప్ప
సాలరీ ఏం ఉండాది మే బాధ్యతల మీద పడుతాంటే
శాలరీ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇష్టంగా పని చేసే వాళ్ళకంటే శాలరీ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు
అంతే అంతే
వర్కుని ఎంజాయ్ చేయాలాంటే అ వాళ్ళు చదివిన చదువుకు దానికి తగ్గట్టు ఉద్యోగం ఇస్తే వర్క్ ఎంజాయ్ చేస్తరూ
ఆరు వందలు
కానీ ఇప్పటి రోజుల్లాల ఏం అంత మంచిగా గుడింది జరగట్లే
హు హు
ఉద్యోగం అంటనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటళ్ళు ధర్నాలు చేసినా గాని దానికి ఫలితం ఉంటలే
అవున ఆహా అవును మేడం
ఫ్యామిలీ కోసము ఇక వాళ్ళ ఫ్యా ఫ్యామిలీస్ కోసం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కోసం ఏదో ఏదో ఇప్పుడు ఉండాలి టెంపరరీగా చూసుకుంటారు చేసుకుంటారు. ఉద్యోగం చేసేటో లా పనితీరు వేరే ఉంటాయి.
ఊ ఇంకా
రాక ఇండ్లలా టార్చర్ చేసుకుంటా, చానామంది ఈ చానా చదువుకు డబ్బులు పై చదువులు చదివి ఇంకా పై చదువులకు బయట దేశాలకు కూడా పోతాళ్ళు,
ఆ పోతాన్నాం ఆ బయట దేశం కూడా అక్కడ ప్రెజర్ తట్టుకోలేక కూడా కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటాళ్ళు
ఆ ప్రెజర్ తట్టుకోలేక మనకు జర్నీ పడక అక్కడ టెంపరేచర్ సరిగా ఉండక అట్లా ఎన్నో చావులు మనం చూసినాం,
అవునవు అక్కడ కూడా ఆత్మహత్యా పలు పడతారు కొంచెం
ఇట్లా చదువుకున్నా గాని ఆ చదువుకు తగ్గట్ అట్టు ఫలితం ఏడ లేదు గుర్తింపు ఏడ లేదు ఉద్యోగం లేదు, ఇంత చదువు చదివిను ఇంటి కనే ఉంటానమా జాబ్ లేదా అని చుట్టుపక్క పక్కల వాళ్ళు అడగడం
ఆ సూటి పోటి మాట్లాలు కూడా మనం కూడా ఎక్కువ ఆనిపిస్తుాంది. డబ్బులు ఖర్చువడం కూడా వృధాపోతు సమయం కూడా వృదయిపోతుంది.
ఆ చదువులు ఇష్టంతోని చంపేసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్లో కూడా ఉ
ఊ
ఇగా మాకు జాబులు రావు మేము ఎంత చదివినా ఇంతే మాకు ఉద్యోగం ఉండదు అని వాళ్ళ ఆశ చంపి వేసుకొని వ్యవసాయం చేసుకుంటారు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ముగ్గులు వాళ్ళ పని చే చాలుగా చదివిన చదువు వేస్ట్ అయిపోతుంది చాలిగా అందులో ఉన్న తెలివిని ఇక్కడ ఉపయోగించి కొంతమంది రాణించుతలు మంచిగా వాళ్ళు తీసుకు
చాలా మంది ఉద్యోగం రాట్లేదని ఎంతో బాధలను అనుభవించుతున్నారు.
హాలో
పెయి నొప్పి ఆ వర్క్ టెన్షన్ కి ప్రై ప్రైవేట్ జాబ్
మేడం అమ్ముతాలే
ఉహు తలకాయ నొప్పి శ్యాలరీ ఉండదు వర్క్ ప్రెజర్ టార్గెట్స్ టార్గెట్స్ పెట్టడం
అవునవును
హ్మ్ అసలు సరిగా ఉండదు లీవ్ ఇయ్యరు
ఇంటికాడ ఏదన్నా చిన్న కష్టము ఏదన్నా నష్టము వచ్చినా పోదాం అన్న చూడనివ్వరు
కొంతమంది ఉద్యోగాలు రాక చానా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ ఏసే పోస్ట్లు తక్కువ ఉన్నాయి ఎంతో మంది ఎన్నో కాంపిటీ ఎగ్జామ్స్ అటెండ్ అయినా గాని కేవలం ఎంతో మందిలో ఒక్కటి రెండు మాత్రమే ఉద్యోగాలు